హాయ్ అండి బాగున్నామండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే అందరూ పడుకున్నారండి బయటకూర్చున్నానండి నేను
రోజు రోజు వెళ్తారండి మీరు
ఆ వెళ్తామండి
ఎల్ తరు కదా అక్కడ ఒక రెండు మూడు తోటకూరలు దొరికు తాయ్ అండి రోజుకొక కూర తెచ్చుకుని రోజుకు సూప్ తాగండి ఒకసారి ఏం లేదు నీట్లో నీళ్లు బా మరిగేటం ప్పుడు ఇక నీట్గా తే తెచ్చిన ఆకుకూర కడిగేసి దాంట్లో బా మరగబెట్ పెట్టాలండి మరగ పెట్టేసి తాగితే అండి ఈ మాకు అసలు మన ఈ ఒళ్ళు నొప్పుల అని ఉండవు అండి అండి మళ్ళీ జామ్ మొక్కండి జామొక్క కూడా ఆకులు ఒక నాలుగైదు ఆకులు నీట్గా కడిగేస్కుని వం పొయ్యిమీద వా పెట్టేసి వాటర్ బెట్ టేసి బా మరిగించేసి చల్లార్ నాక్ క్క తాగేస్తే అండి మనక్ అసల్ ఎక్కడున్ నా కొవ్వు అంత కరిగిపోతుంది మ ఒళ్లు నొప్పుల్ కుడ దగ్ గుతీయండి నొప్పుల్ అనీ ఉండవన్ టండి ఫ్యాట్ ఉండదంటండి హమ్ ఆరోగ్యానికి చాలా మంచ్ చిదండి ఒకసారి దొరికితే తెచ్ డి మీరు ఉ ఉం ఇంక ఏమేం దొరుక్ తెండిచేలో
ఎన్నో అన్ని డాగ్ ఫై
ఉమ్
ష్టం కాబట్టి బాసయి గోంగూర మరి టమాటాలు పచ్చిమిర్చి మేం పెట్ కొనీయని జరుగుతయండి కీరా దోస్కాయ్ గుండు దోస్కాయ్ అయ్ దొర్క్తీయండి
అదేనండి మ్
ఉంతా పిరప్
ఆ కీరద్ కీరా దూస్కాయండి జ్యూస్ చేస్ కుండోక్
ఏ అనక్ తెలీదండి ఎప్డు
ఎప్పుడైన్ చేస్కున్నారు జ్యూసు. ఆ ఒకటి నేన్ చెప్తాన్ చూడండి కీరా దోస్కాయ ఒకటి టమోటో ఒకటి మళ్ళీ నేము ఉల్లి. పాయ ఉల్లిపాయ కాద్ చ్చి ఉల్లిపాయ్ కాదు ఆ బంగాళదుంప కోక్టి ఆ దోస్కాయ్ ఒకటి టమాటా ఒకటి అన్ని కల్పేసి మిక్సీక్ పట్టేసి బా బంగళదంపొద్దండి మరి స్కిప్ చేసేయండి మర్చిపెయి జెప్పాను స్కిప్ చేసేయండి దోసకాయ టమాటా మళ్ళీ కీరా దోస్ క్కయ మ్మ్ అవి నాలుగు కలిపేసి మిక్సీక్ పట్టిచేస్ ఇది వడగట్ టేసి నువ్వు మీరు మీ ఆ అదే అంకుల్ గారు పిల్లలు మీ ఇంట్లో ఎంత మంది ఉంటే అంత్ కొంతమంది కండి రోజు పొద్దున్నే ఒక గ్లాస్ ఇయ్యండి తాగండి రోజు తాగండి అదే అలవాట్ జేస్కొండి చాలా మంచిదండి
చూద్దాంలేండి కథా మీర్ చెప్తున్నారు కదా ట్రై జేస్తరు
ఆ మళ్ళీ జ్యూస్ అండి జ్యూస్ ఇంకొకటి క్యారట్ జూస్ దన్ని రోజు తాగండి మీ స్కిన్ గ్లో ఒస్తుందండి మొఖానిక్ కుడ చాలా మంచిదండి ఊ కిన్ మీద ఏవ్ ఉన్నా ఏ రోగాలు ఉన్నాయి పోతైయండి అంటే మనకి క్యారెక్ టొట్ ఏస్తే గుజ్జు రాదు కాబట్టి అంటే జ్యూస్ రాదు కాబట్ టీ దాంట్లోకి ఒకట్ టమోటో మళ్ళీ ఇంకో కీరా దోస్కాయి యాడ్ చేసేసి గుమ్మడికాయ అండి తెల్సా మిక్ ఓ గుమ్మడికాయ అంటే
అదే
బూడిది గుమ్మడికాయ ఇప్పుడు ఎక్కువ్గా మనకి పొట్ట తగ్గాలన్న లావు తగ్గాలన్ న బాడిలో ఫాట్ ట్ అదే ఫ్యాట్ తగ్ గాలన్న బోరువు దగ్గాలన్న ఏమ్ చెయ్యాలన్న అండి గుమ్మడికాయ జ్యూస్ అండి
అదేనా
నింగ్ లెవ్వ లేవ్గానే అది చెక్కు తీసేస్ సీ బా మిక్సిక్ బట్ సీ వడగట్టేసి తాగండి చాలా బాగుం టుంది ఆ
తెలీదుండి ఈయన్ని ను బాగా చెప్తున్నరండి మీరు
ఏదో చెప్తున్నమంటే ఫోన్లు చూస్తు
ఏం చూస్తారండి మీరు ఫోన్ల్లో చూసి చెప్తున్నారా ఏదో చెప్పండి మీకు తోచింది మీరు చెప్తారు మేము మీ సలహా అనే నుంచి పాటిస్తా ఉంటామండి మీరు చే
మీరు అలా ఏమై మీకు తెలిసినయి చెప్పండి మేము ఇ
మకాయేమి చలవండి ఏదో చేసామంటే ఉన్నామంటే తిన్నామంటే ఉండారా అన్నట్టుంటమండి మేము అయన్ని ఇంట్రెస్ట్ ఉండవండి వేరేయన్ని చుట్టం
అదేడనండి
అ టీవి ఏదో పెట్టుకున్నావా చూసావా ఉండావా అని
అంటే మీరు సీరియల్స్ ఎక్కువ చూస్తరండి
ఎక్కువండి మాకు సీరియల్ అంటే పిచ్చి చూస్తానే ఉంటామండి ఏదొచ్చిన వదలమండి సీరియలు టీవి ఉంటే టీవి ముందే అంకితమై
సినిమాలు చూస్తారండి మీరు ఆహా
ఏది నచ్చితే అది చూస్తాం
హ్మ్
వచ్చిన సినిమా బాగుందంటే టీవీ ముందు నుంచి లెగము
హ్మ్ అదేనండి మీ పిల్లలు కూడా చూస్తారా టీవీ లేదా అండి
చూస్తారండి వాళ్లు తీసుకో అయితే మా చిన్నపిల్లలు ఉం మే బొమ్మల అంటే బలే ఆ బొమ్మలు పెట్టి వన్ అవర్
ఆ స్కూల్ నుంచి రాంగ్
అంటే ఇంక మేము పని చేసుకుంటా ఉంటాం అండి విసుకిస్తారండి చూడద్దన్నా కూడా చూడాలని ఏడతారు ఇంకా వదిలే సరే అండి
అదేనండి అంటే పిల్లలు ఇష్టంగా బొమ్మలు జూస్తారండి
పిల్లల బొమ్మలు అంటే
స్కూల్ నుంచి రాంగానే ముందు ముందు ఏం చేస్తారండి పిల్లలు
పిల్లల స్కూల్ నుంచి రాగానే బట్టల అన్నీ ఇడిచేస్తారు రండి మహం కాల్ చేత లు కడుక్కుంటారు లేకతే స్నానాలు చేస్తారు డ్రెస్ చేంజ్ చేసుకుని ఏదో ఒకటి తింటారండీ హ్మ్ ఆ లోకల్ అన్ని వస్
అదే ఏ తిండ్రు గదా స్కూల్లో
అంత అంత శుభ్రం ఉండదండి గలీజు ఎక్కువ ఉంటుంది అంతే నాకు రండి ఇంటికి వచ్చిన కాడి నుంచి కష్టపడతారండి తినేసి కాసేపు మధ్యాహ్నం బా మళ్లీ సాయంత్రం కానీ నైటీ చెసుకోవటము బొమ్మలు అన్నీ వసు ముందు ఆడుకోవటము బొమ్మలతో ఆడుకోవటము లేపోతే ఇద్దరు పోటాడు టుము అట్ట జ మా పిల్లలు ఇద్దరూను
అంటే గేమ్స్ ఆడుకోరండి పిల్లలు గేమ్స్ ఆడుకోరా క్రికెట్ ఎట్లా
కూడా ఆడతారండి
ఓ
ఇద్దరు ఒకరికి ఒకరు కొట్టుకోవటం
ఆ
వాలు వేసి కుట్టుకోవటం లే రాకం కుట్ం
అదేలేండి
సారా అండి మా పిల్లలు
అదేనండి
ఇటి మామూలే అనీ సర్ది చెప్ కోటం మళ్ళీ దగ్గర తీసుకోటం లెటర్ ఉండింది
ఆ
అదేనండి కొట్టకూడదండి పిల్లల్ని
వస్తె కొట్టి పారేస్
ఆ ఇంకా ఏ అంటే పిల్లలు ఆ ఈ క్రికెట్ అట్టా బాగా ఆడతారండి మీ అబ్బాయి గారు పిల్లలు ఉమ్ సైకిలు సైకిల్ అలవాటు ఉందా
తొక్కుతాడండి
ఆహా
తంటే ఈ అమ్మాయి
ఆ
వెళ్ళిపోతున్నాండి రోడ్డు సైకిడి వసుకుని రోడ్ మీ దాక వెళ్ళాలి అనిపోస్తారండి ఆ కుక్కలు చూసారంటే కు కుక్కల భయమండి వచ్చేస్తారండి వద్దు రండి వద్దు రండి అని పిలుస్తాము
ఆ పిల్లలకి ఏమన్నా స్నాక్స్ క్స్ ఫ్రూట్స్ ఏమన్నా పెడ్
ఆ పెడతామండి తింటారు ఉమ్ కా కాలు చెక్కలు దానిమ్మ జామ
ఉమ్
మరి ద్రాక్ష
అదేనం
ఉమ్ పుచ్చక్ కాయి అవి పెడ్ ఆ అండి ఈ ఎండకాలం కదా తింటారండి పెడతాం
ఉమ్
ఇంకేంటండి
మేమయితే ఫ్రూట్స్ మా పిల్లలు చాలా బాగా తిం
అదేనండి మా పిల్లలు తింటారండి
ఓ
ఏదో పెడతా ఉంటాము తింటారు లేతే తల బారేత్తారె
మాకీ సీజన్ లో పుచ్చుకాయ ఎక్కువ దొరుకుతున్నాయండి ఫ్రీగా దొరు తున్నాయండి కొనుక్కునేది కూడా కాదు ఫ్రీగా దొరుకుతున్నాయండి ఊ ఆ జూస్ తీసిస్తాం తాగేస్ స్తామండి తినం కూడా తినం కోసుకోని అయి మిక్సీకేసేసి జ్యూస్ పట్టేసుకుని తాగేస్తామండి చెరో ఒక గ్లాస్ అండి ఒక కాయ కోసేస్తే చెరో ఒక గ్లాస్ వస్తుది ఆ కి అందరు ట్లో అందరూ ఒక్కొక్క గ్లాస్ తాగుతామండి ఊ వాట్ ట్రు ఎక్కువుంటుంది కదన్
ఉమ్మ్ వాటర్ ఎంత వాటర్ తాగితే అంత
ఉమ్మ్ మీరు రోజూ ఎన్ని లీటర్లు తాగు తారండి మంచి నీళ్ళు
తాగుతనే ఉంటామండి మూడు
అవునండి మీకు కుండలు దొరుకుతాయా మీ ఊర్లో కుండలు
ఆ కుండలోనే తాగుతామండి మేము కుండ పెట్టుకు
అప్పుడే కుండ కూడా పెట్టేసుకున్నారా మీరు
ఉమ్మ్ ఈ ఎండాకాలం వచ్చిందన్ రండి ఈ చలికాలం తానండి ఎంతకాలం వ ఏంది కుండ పెట్ చల్లగా ఫ్రిజ్ లోయి తాగమండి కుండలోయే తాగు ఎక్కువ మాకు కుండ అంటేనే ఇష్టం కుంద కింద ఒక టబ్బు పెట్టేస్తమండి దాంట్లో ఇసుకపోసి
ఉమ్మ్
కుండ పెట్టి కుండ పైన టవలు చుట్టేసి దాని మీద నీళ్ళుపోత్తా ఉంటాం చల్లగా ఫ్రిజ్ లో నీళ్ళకన్ కే బాగుంటదన్
అవును చలివేంద్రాలు పెడతారండి మీ క్యాంప్ లో హ మీ ఊర్లో అట్ట అంటే అదే కొండలే ఊర్లో అక్కడ బస్ స్టాండుల్లో అట్లా పెడు తారండి కుండలు అదే చలివేంద్రం అంటే ఒక గుడిస్ సలాగేసేసి ఆ దాంట్లో కుండలు పెట్టేసి పడుకుంటారన్ అదే పెడతారండి తాగటానికి మంచి
మ్మ్
మజ్జిగ కూడా ఇస్తారండి
ఆహా మజ్జిగ చాలా మంచిది కదండి ఒంటికి
నేను అలా నెలంతా ఇస్తారండి మంచి ఎండలు కదా అని అనెలంతా ఆకుండ ఇట్కుని మజ్జి బ ఇతారు బాయ్ అండి